హలో నమస్తే అండి.
నమస్తే అండి ఏం లేదండి మా అత్తవాళ్ళ ఇంటికి పోతున్నం.
అవునా అండి, ఈరోజు టాపిక్ ఏంటిదండి?
ఉమ్ ఏందండి మాత్తవాల్ల ఇంటికాడ ముందట అందరు అట్ల ఉంటరు.
అవునా అండి, ఎవరండి? ఈ రోజు టాపిక్ ఏంటివి గల్లీల ము చట్ల పక్కింటి ముచ్చట్ల, అవునండి మా ఇంట్ల చూడడం మాండి ఊకే పక్కింటోళ్లు ఊకే ఏం మాట్లాడుకు రేన బయటనే వింటాండు. కే నాకైతే ఎవరన్నా వచ్చినా కూడా ఇబ్బంది ఇట్ల చూస్తరన్నా కి గుడ వీళ్ళెందుకు వచ్చిర అని చూస్తరు, వాళ్ళు వాళ్ళే కుళ్ళుకుంటరండి. ఇప్పుడు డ్యూటీ పోతున్నా అని గుడ మొత్తం వాళ్ళు ఇప్పుడు జస్ట్ నేను బయటికి పోయోచ్చినా, ఆ ఏమైంది సండే గుడ కదా మీకు ఇయాల కూడానా నువేషి
అరె ఎన్నిసార్ల చూసి కుడా అడుగుతరండి.
ఆ ఇయలా గుడానా అనేసి అంటుళ్ళు ఆ మళ్ళ అడుగు మాకు మంగళరం సెలవు అంటే మంగల్లోల మీరేమన్నా అనేసి అం
హ గట్లాన్
మ్మ్ గల్లీనే అంటాంది మా పెద్దమ్మ అంటుంది అట్ల నాకి న ఏం అర్థమయిత్లే అండి అందరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది నా పైన నాకేం అర్థమయితలేదు మా ఇంటివొళ్ళ గురించి అర్థమే అయితలేదు ఇంకో ఆమెను పెట్ అనిపితాందే ఒక సైడ్ నుంచి వత్తుంటే ఆమె ఇట్ల కూర్చొని ఉంది. మందలిచ్చిన జస్ట్ ఉట్టిగా సండే హాలి లేదంటే నీకు గుడా ట్యూస్డే హాలిడే ఉంటది కదా అని ఏటరాకారంగా అంటుంది ఆమె గుడా
హ్మ్ అంతే నా హ్మ్ టయ ఇంకా అండి పేన్లు కరుస్తున్నాయి అండి నాకు ఆల్ెడి ఇంపార్టెంట్ చెప్పండి హ్మ్ కుసున్నారా
ఇంకా చెప్పు మా చెల్లెని ఎవడెమో అన్నారట వాళ్ చిన్న చిట్టి వాళ్ళు ఇట్లా పండగ సేమ్యా ఉంది
ఆహా ఆ
అని అంటుంది నీకేంది మస్తూ తింటుంది అది అనేసి అని అంటదట
మా మ్మ్మ్మ్
తిం తింటే వాళ్ళకేమైతుందండి రిలివ అంటే ఇప్పుడు పండక్కి పొయింది కదా హ్మ్ మరి ఏం తిన్నావె అని అడిగిరంట తిన్నం ఇట్లా మటన్ అనెది చికెన్ ఉంటది గ చిన్న చిక్తి హ్మ్ అడుగుతే మ్మ్ దీనికెంది తింటది కుంభినవ్ గాద మంచిగ కుంభినవ్ ఆ అంత పాస్క్ బరా బర్ ఉంటది ఇదంతా ఉమ్ మీ ఇంట్లో ఏం కర్రీ అంటే మటన్ ఉంది కదా నాతో మార్తనని చెప్పింది దానికి ఆ ఆడ తింటవ్ ఇడ తింటవ్ ఆ నీకేంది అది ఇది అనుకుంట అని అన్నది హ్మ్ అందర్ బయట ఉన్నమ్ పెద్ద చిట్టి ఉంది హ్మ్ తిన్నావా అంటే
పో అనేసి అన్నది అని అంటే ఆ తిన్నా మట్ ఏం కర్రీ అంటే మటన్ అన్నా ఆహా మటన్ అనేసి ఉంటుంది
హు హ్మ్ మా డాడీ వాళ్ళకి మాటన్ తీస్కరా గట్టి గున్నాయిరా ఎం కర్రీ అవి బాగుంటాయి అవునండి నేను కుడ మర్చిపోయ మీ మమ్మి లేదా అండి మా ఆఫీస్లో ఒక వికేన్సీ ఉందండి ఉమ్ వొచ్చింది మళ్లీ ఉమ్ ఏమో ఎందుకు అది ఇయర్ రోజు చెప్పిరు కదా తమ్మని ఆ అక్కా అడిగింది సిరి ఎట్టుంది అవును ఎందుకు అడిగింది నాకు అర్ధం కాలేదు. నాకు కూడా తెలిదు. మల్లి ఇంతసేపూ వొచ్చి ఉందండి పౌచ్ పర్సు తీసుకొని వచ్చింది చూపేట్టింది బాగ్ ఉంది ఇట్లా రద్దు అనేసి ఇట్లా వచ్చింది. కెమెరా వచ్చింది పైన ఇగ చూ పెట్టింది ఇంకా అచ్చింది చుపిద్దామని అచ్చింది. దిస్న్నాండి. హచ్చింది వీల్షినాక ఆ ఎగ మేము గిఫ్ట్ కవర్ నా దగ్గర ఉండే చూపి పితున్న ఇగ షర్ట్టు కొనాలరా ఎనొక పైసలు అడగాలి అని అంటుంది. నేను షాకాయినాం అదే అన్న దగ్గర లేవ్వంట లేవ్వంట శాలరీ వల్లే అనేషి అని అన్నా అంటే అడగాలి అనేసుకుంటా అని అంటుంది నువ్ రేపు ఎప్పు మరీ అడుగు దాన్ని హా అసలు ఆమె అసలు ఇయడమా అవసరమా ఫస్ట్ లేనప్పుడు ఈయడం అవసరమా అండి. ఇప్పుడు ఈ పర్సు ఉంది కదాండి పర్స్ మ్ పని చేసే సరక్ ఎ ఫోన్ చేసి లేరు అన్న మనం వేరే ఫోన్ చూసుకోవాలి. నేను వాట్సాప్ ఫేస్బుక్ గిట్ల ఇంకా అండి.
అ
ఒక అమెవుందండి మా ఇంట్ల ఇప్పుడు ఫోన్ మాట్లాడుతే బర్రె గొంతుతో మాట్లాడ్ విషయో అబ్బా నాకు నేను ఎలత మ్ అరే నేనే మరి మాట్లాడేది. అందుకే ఇప్పుడు అంటే టాస్క్ అయి ఈ ఇయల రెండు కంప్లీట్ చేయాలండి నాది చేయ్ అంటే ఇక రెండు మాట్లాడొచ్చు అని నా హ్మ్ ఏంది రా ఇట్లా రాసుకుని పోతున్నావు. అవునండి
అందరికీ సమాధానం చెప్పుకోలే పోతున్నా నేయితే నా కూడా ప్రతి క్వశ్చన్ చేసినోళ్ళకి అందరీ సమాధనం చెప్పుకోవాల అనిపిస్తుంది. ఏదో ఒక రోజు అన్ని క్యూస్షన్స్ కి సొల్యూషన్ దొరుకుతది. గదా ఆ నాక్ అనిపించింది నా లైఫ్ నాకే అర్ధమైతలే అని మా స్టేటస్ ల మ్మమ్ లాను ఉంటా ఒక ఆమె ఆమె అన్ని ఫోటోస్ చుతుంటే నాకు సుష్మితనే గుర్తుకొస్తుందండి ఆమె జు ఈ ఏం ఎమ్ కదా ఆమె స్ థర్టీ నా ఆమె ఏదైనా స్టడీ ఏదైనా జాబ్ వర్క్ పరంగా చ్చ్ ఒక పై పొజిషన్ ఉంటనే అండి రెస్పెక్ట్ ఇచ్చేది మనం చేసే పనిని బట్ అంటే మనకు వాల్యూ ఉంటది ఎప్పుడేగాని చెప్పాలంటే మనకు వచ్చే పైసా మన లేసే పనే
ఆ కట్ ఎత్తన్నా ఉమ్ అభి చె కోడి లేవచ్చు గా చేయలే అట్లా చెప్పండి అభి
చెప్పాలండి మీరే
ఇత్ర నీక ఒక టెన్ వాడేది చెక్కడి టెన్ రూపీస్ ఇక్కడ చెల్లిించ వస్తేవా ఎం రుపీస్ ఇక్కౌడిర్ చెలిపిత్తవా అంటే ముందా ఎన్ను పస్ చెల పయా కొంచం చినిగింది భయ్యా అదే నువ్వు నాలుగా ఆ నీ నాలుగు రూపాయలు చేయిలో నాలుగే ఉంది. ఇంకొక్కటి ఇవ్వు బాగున్నాయండి ఫ ప్యాకెట్ ఎంత అండి
అ
అడుగా పంచుకుందాం. రైట్ రోజుకో ఒక తినాలండి తెలియకుండా ఉంది. నా మ మాటతీసుకున్నాం సిక్స్ కు అయిపోయింది అన్నది మస్తు కోపం వస్తుంది. ఇప్పుడు మాట్లాడుకుంది ఏం కర్రీ అని అయితే అనుకున్నది ఆర్డర్ పెట్టుకునేవాళ్ళం ఏంటి? మండే హ్మ్ వేడి వేడి అన్నం బాక్స్ లో డాడి వచ్చి తీసుకొని పోయిండు. మచ్చి హపంటుంది మడా బిడ మాట్లాడిీకోసం మాట్లా పాచిపోయింది. డాడీ కూడా వచ్చి తీసుకొని పోయిండు. ఎంత ప్రేమ అండి మ్మే సాధన మ స హ్మ్ చాయ్ గాని గెన్నిసార్లు తీసిన ఇంగ ఈ చీకెందోబ్బా. ఇలాంటిది ఎంతర డబ్బా వి ప్యాకెట్ ఎంతర అంటే ఇది ఇ టెన్ రూపీస్ ఉన్నాయి కొంచెం చినిగింది తె ప్యాకెట్ ఎంత ఇరవై నాలుగు రు ఇమ్మ ఇది ఇలాంటిఇ క్వాలిటీలు అడుగుతే లేవ్వంటారండి ప్రాక్టీస్ అయిపోవాలి. చీఫ్ గా లతలు ఫైవ్ రుపీస్ కేక్స్ అయినా అడుగుథే ఇత్తలేరు
ఓహ్
ఇంకా అండీ అ మీరే ఇన్స్టాల్ చెతురు ఇక ఫోన్ లో హ్మ్ ప్ప
ఇంద వీడియో ఏమోచేసిండు. ఆర్గ్య ఉండరా?
చెప్పడి ఇంకా ఎవ్వరు డతలేరండి అవునా, ఇంకా టెన్ రూపీస్ ఇవ్వాలి. ఆమె గురించి నెక్స్ట్ మా చెల్లె చెప్తాదండి మీకు డీటెల్ ఎక్స్ప్లెన్ ఏమన్నారో పది రూపాయలు నీ బ్యాగులేసిన అవునా ఫస్ట్ జిప్లో ఉంటాయి మ్మ్మ్ అస్సలొచ్చేసే పేమెంట్ అది మీ పేమెంట్ ఇకొంక పేమెంట్ తో ఒక అమ్మాయి ఎస్ పోలే ఇంతటితో సమాప్తం
సమాప్తం